హలో
హలో
హయ్ మేడమ్ గుడ్ మార్నింగ్
హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి
అ మ్యామ్ మేం నిన్న ఫెస్టివల్ ఎలా చేస్తున్నారు మేడమ్ మీరు
ఆ ఉగాది ఫె ఫెస్టివల్ ఇది మనం తెలుగు వాళ్ళకి
ఆ మేడం ఉగాది ఎలా చేసుకున్నారు మేడం ఉగాది పండగని ఎలా ఎలా సెల సెలబ్రేట్ సెలబ్రేట్ చేసు చేసుకున్నారు మీరు
ఏం ఎర్లీ మార్నింగ్ ఇగ దేవుళ్ళందరికీ పూజ చేసుకున్నాను ఫోటోలన్నీ క్లీన్ చేసి బొట్టు పెట్టి దేవుడికి నైవేద్యమేమో ఉగాది పచ్చడి
ఆహా
సేమియా పరమాన్నం అట్ల ప్రిపేర్ చేసి పెట్టాం
ఆ మేడమ్ ఆహ్ నేనైతే మార్నింగ్ లేచి మా ఇల్లు క్లీన్ చే కొని శుభ్రంగా తలస్నానం చేసి పటలను కడుక్కొని మంచిగా పిండి వంటలు చేసుకొని ఉమ్ ఒక నాలుగు రకాల పిండి వంటలు చేస్తాం మేడము ఏంటంటే ఆ పరమాన్నం చే పరమాన్నం చేసాము చేసాము ఆ పండ్లు ఫలాలు పెట్టాము కొన్ని ఉమ్ ఆ పటలకు అలంకరణ చేసాము మంచిగా పూలతోని ఆ పూజా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము పూజ మంచిగాచేస్ న్నాము మా సార్ వారు మేము మా పిల్లలు మేము కలిసి మంచిగా సంతోషంగా నమస్కారాలు చేసుకొని స్వామివారిని ఆ అమ్మవార్లని స్వామివార నమస్కారం చేసుకొని పిల్లలు మేము ఆ ఆరతి తీసుకొని కొంచెం ఆ అక్షంతలు అనేవి తీసుకొని తర్వాతికి పిండి వంటలు సమర్పణ చేసి స్వామి వాళ్ళకి మేము తీసుకున్నాం తర్వాతకి మేడం
ఏమన్నా ఫాస్టింగ్ చేసారా మేడం నిన్న
ఆ ఫాస్టింగ్ అంటే మామూలుగా అయితే నిన్న ఏమి నీస్ అనేటివేమి తినలేదు మేడం మే ము మామూలుగా కూరగాయలు వంటకా వంటకాలే పప్పు అవి చేసాం మేడం
ఆహ్ వీట్లా నీస్ కూడా వాడొచ్చు